హలో
హలో నమస్కారం ఆమ్మో
నమస్కారం అండి
బాగున్నారా
బాగున్నాము మీరు బాగున్నారా
బాగున్నాను ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఖాళీగానే ఉన్నా
ఆహ
మీరు ఏం చేస్తున్నారు
ఇప్పుడే ఒక బ్లౌజ్ కుట్టి అయిపోయింది అండి
అవును మిషన్ చిజు కుడుతాడు మీరు కుడుతారా టైలరింగ్ చేస్తారా
అవునండి ఇప్పుడు అమ్మాయి తన కాళ్ళ మీద తను నిలుచోవాలంటే ఏదో ఒక పని చెయక తప్పదు కదా
ఓకే నాయిస్ వస్తుంది అండి ఏమైనా తింటున్నారా
అవునండి అట్లా చూయింగ్ గమ్లా అండుతున్నాను
ఓకే కొంచెం అట్లా సౌండ్ వస్తది ఎత్కాల్ క్లియర్ గా ఉండండి ఓకేనా
ఓకే అమ్మా
ఉ చెప్పండి ఆంటీ డిజైన్స్ అన్ని కుడుతారా అండి
అవునండి డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ బోట్ నెక్
ఉ ప్రిసెస్ కట్ మేజుబు ఇప్పుడు ఏమైనా ఇమేజ్ చూపిస్తే కుడతారా అండి
అవునండి ఇప్పుడు హ్యాండ్స్ కి పఫ్ హ్యాండ్స్ ఝుమ్కా హ్యాండ్స్ ఇట్లా కొత్తగ డిజైన్స్ వచ్చినయి కదా అవన్నీ ట్రై చేస్తము
నెక్ కెట్ల చేస్తరు కుడతరండి
అవును మీ దగ్గర ఉన్నాయా
కాలర్ కాలర్ పెట్టి ఆ ఉన్నాయి అక్కడ ఎవరు చూపించినా కుట్టము మాకు రా వాళ్లకు రాదు అంటున్నరు అయితే చూస్తున్నాం
ఎందుకు యూట్యూబ్ లో డైలీ డే వన్ ఆఫ్ ద మిషన్ డే టూ ఆఫ్ ద మిషన్ అట్ల వస్తయి కదా
యాక్చువల్లీ మా ఇంట్లో మిషన్ లేదు సో అందుకని వేరేర వేరే వాల్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది దానికే ఫుల్ డబుల్ అవుతున్నయి అసలు
అవునండి నాకు ముందు ఎట్ల ఉండేదంటే చిన్న గా కుట్లేపిచ్చుకుందాం అన్నా చినిగితే నార్మల్ గా కుట్టుకునే దాన్ని చేతో కానీ కొత్త డ్రెస్ కుట్టినప్పుడు ఇప్పుడెలా అంటె నువ్వు బాగా బక్కగ ఉంటానవన్నట్ట ఇంక నా సైజ్ డ్రెస్సెస్ కావు ప్రతి దానికి కూడా ఊకే మార్కెట్ కి వెళ్ళి అక్కడ కుట్టించుకోవడానికి చిన్నది కూడా స్టిచ్ చేయడానికి అతను హండ్రెడ్ తీసుకునేవాళ్ళు మళ్ళ ఆటో చార్జ్ ఇవన్నీ ట్టి ఇంత మనీ వేస్ట్ అని చెప్పేసి ఇంక నేను నాకు అసలు సూదిలో దారం పెట్టడానికి కూడా రాదు మిషిన్
ఓకే
ఇక అలా నేను ట్రై చేస్తూ ట్రై చేస్తూ ఇప్పుడు బొటిక్ అనేది ఒకటి స్టార్ట్ చేశాను బిజినెస్
ఓకే అండి చాలా మంచి ఐడియా మగ్గం వర్క్ చేస్తారా అండి కంప్యూటర్ వర్క్ మగ్గం వర్క్ క్
అవును అంటే నాకు మగ్గం వర్క్ నేను చేయను బట్ బీహార్ నుండి కొంతమందిని తీసుకున్నాను
అవునా యూపి అనుకుంటా
బీహార్లో కూడా ఉన్నారు యూపీ కూడా ఇద్దరు అబ్బాయిలు వచ్చారు
ఓకే ఓకే
ఇంకా వాళ్ళకి నెల నెలా ఇస్తా ఉంటాన్నమాట కొంత
ఆ
ఫుడ్డు ఇవన్నీ మా దగ్గరనే బెడ్
ఆ
నేర్పిస్తా ఉంటాను అల్లికలు స్టార్టింగ్ అంటే నేను చిన్నగున్నప్పుడు స్కూల్లో ఆ ఈవినింగ్ పీరియడ్ ట్లో ఒక టీచర్ వచ్చేది నేర్ ర్పించేది అల్లికలు కలు వేయడం కాజాలు కుట్టడం ఈవొస్తాయా మి కు
రావండి
కాజాలు ఉక్కులు
హా వస్తాయి వస్తాయి కటీంగ్ కూడా ఒస్ స్తది స్న్
హలో
హలో కాల్ వస్తుంది అయితే
ఆహ వేరే కాల్ లిఫ్ట్ చేయకండి కట్ టైపోద్ది
ఓకే ఆంటి
అల్లికలోచ్చా అండి
కలోచ్చండి నీకొస్తాయా అండి
హు వస్తాయి అందుకేనే కదా షాప్ పెట్టుకున్న
ఓకే
క్కనేర్చుకున్నారు
ఎక్కడ అంటే మనైబర్స్ దగ్గర ఒక ఆంటి ఉండేది నన్న మేము వాళ్ళ ఇంట్లో రెంటు కుండేవాళ్ళం అన్నమాట నేను చిన్న గున్నప్పుడు ఆంటి బాగా వేసేది మీర్రర్ వర్క్ లవంగ కుట్టు ఆ ఎట్లా నవార కుట్టు అని ఉండేటియి నేర్చుకున్నాను నేను
ఇది కంప్యూటర్ వర్క్ అనేదే కంప్యూటర్ది ఎట్లా నడుస్ స్తది ఎట్లా వర్కా ఆవుతది అది
అది నాక్ రా నండి
ఆహా దాని గురించి తెలుసా ఎట్లా కుడుతది మిషన్ అని
ఆహా అంత ఐడియా లేదు మీకు తెలుసా ఏమన్నా
తెలియదండి కంప్యూటర్ లో వరకు ఒకటి పెట్టిద్దాం అనుకుంటున్నా ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా ప్పు ఇలాంటి టైం లోనే అండి గిరాకి వచ్చేది
ఓ
మీంక్ ఏ మేం మన కట్టింగ్ ఒచ్చు అన్నారు కదా
హ వచ్చు కట్టింగ్ వచ్చు
ఎట్లా కట్ చేస్తారు అంటే ఎం డ్రెస్లా బ్లౌజా
బ్లాౌజ్ బ్లాౌజ్
అవున మీకు కట్టింగ్ ఒచ్చంటే ఇంకా బానే ఒచ్చన్నట్టు
ఆ పర్లేదు ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నా
అవునా
మీరు
నాకు వచ్చండి ఇంకా వర్కర్స్.
డ్రెస్సెస్ కుడతారా. లంగావోని ఆఫ్ సారీ చిన్న పిల్లలకు,
ఇప్పుడు ఇన్స్టాలో వైరల్ అవుతది కదా మీరు చూపిస్తే శారీస్ ని కూడా అలా మన చిన్న చిన్న పట్ లంగాలు పిల్లలకి మళ్ళ మా మదర్ అండ్ బే డాటర్ సేమ్ డ్రెస్ స్టైల్ అట్లా. అట్లా కూడా స్ట్రేట్ చేస్తా. స్తామండి.
ఒకే గుడ్ జాబ్ అండి బాగా చేస్తారని ఉంటా కస్టమర్స్ చాలా వస్తారండి మీకు.
ఆ ఇంకా ఇలాంటి మ్యారేజ్ సీజన్స్ లో ఏమన్నా ఫెస్టివల్స్ అట్లా ఉన్నప్పుడు ఇంకా గిరాయికి ఉంటదండి. నార్మల్ టైం లో ఉండదంతా. మీరు ఎక్కువ శారీస్ ప్రిఫర్ చేస్తా సరా డ్రెసెస్ ఆ
ఉం ఎక్కువ డ్రెసెస్ ఏ వేసుకుంటాను ఎక్కడన వెళ్ళేటప్పుడు మ్యారేజెస్ అట్లా అయితే సారీస్
అ ఇంకా నాదే ఉంది కదా బొటిక్ అని చెప్పేసి. ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటానన్న అన్నమాట. కొత్త కొత్త డిజైన్స్ మన నెక్ కి డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ డిజైన్స్ అట్లా ట్రై నే నాది నేనే వేసుకుంటూ అంటే నేను నేర్చుకుంటాను అన్నమాట నా మీద నేను ఎవరి మీద ప్రయోగం ఎందుకు అని
ఉమ్
సైజ్ నేనే అట్లా నేర్చుకుంటూ ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నాను.
ఆ, ఆ
అట్లా నాది నేనే నేర్చుకుంటూ ఈ పొజిషన్ లో ఉన్న వింటున్నారా మీరు అసలు.
ఆ వింటున్నా అండి మీకు కింద మీ చేతి కింద ఉంటారా వర్కర్స్.
ఉంటారండి. నేను ఇంతసేపు అదేగాద చెప్పేది అసలు మీరు వినట్లేదు అనుకుంటా.
ఆ, ఆ
వర్కర్స్ ఉంటారు. అది మాకు ఇది బొట్టికి కూడా ఉంది అని అదే చెప్తున్నాను మీరు అసలు వింటాలేదు అనుకుంటా.
వింటున్నా అండి మా వారచారయితే చూస్తున్నా
అవునా నేర్చుకోండి మీరు కూడా ఈ ఈజీగానే ఉంటది మీరు ఆల్రెడీ కటింగ్ ఏ వచ్చు అంటే ఇంకా కుట్టడం ఎంత పని.
అవునండి ఇట్లా దర్వాజావి ఇట్లా ఉంటాయి కదా ఉలన్వి. అవి కూడా వచ్చావు ఇంకా మ్యాట్ కదా దర్వాజా అంటే మన డోర్ మ్యాట్ డోర్ ఉంటాయి కదా పైన
కరెక్టేనా
కటన్ కాదా ఉను ఉన్ తటే ఎలాదయిట్లా
అంటే వేలు వేలా ఆడిదిషెటియా
నన్ను ఇంకా ఆ కవర్స్ తోటి ఇంకా క్లాత్ తోటి ఇట్లా దండలు లేదాన్ని ప్లాస్టక్ పసండ ఫ్లవర్ చేసేదాన్ని ఫ్లవర్స్
అ అది గుడ్ ఐడియా అండి ప్లాస్టిక్ వేస్ అటు కాకుండా రీజైకిల్ అన్నట్టు కదా
అవును రీయూస్ చేస్త ఇంకా బ్లౌస్ ప్లస్ చాలా మిగిలిపోయి ఉంటాయి కదా
ఆ
దాంతోటి కూడా ఇట్లా అళ్లం డోర్ డోర్ కి ఇట్లా మనం డెకరేషన్ గా ఇట్లా సైడ్ కి రెండు ఇట్లా డోర్ కి ఇట్లా అలంకరణ లాగా పెడతాం దండలల్లి
నేను ఫస్ట్ మిషన్ స్జ చేసేటప్పుడు నా ఫస్ట్ కస్టమర్ ఎవరు తెలుసా అండి నా బొమ్మ అండి
అవునా అండి చాలా బాగుంటదండి మనం చిన్నప్పుడు అలానే చేసేవనిన అయితే చేతట కు వేసేదాన్ని వలకు
అ నాకు కూడా చిన్నప్పటి నుండి ఇంట్రెస్ట్ అన్నమాట బొమ్మల మీద ట్రై చేసి ట్రై చేసి ఇప్పుడు ఇట్ల బిజినెస్ పెట్టుకున్నాను
అవునండి కొంచెం తినడం ఆపండి ఓకేనా నాయిస్ వస్తుంది
ననుకు చూ ఇలామే అందిడి తినేది
ఉంచేయండి పర్లేదు అది ఎక్కువ తినొద్దు హెల్త్ మంచిది కాదు బ్యాడ్ చిన్నపిల్లల్ని చూస్తే మిమ్మల్ని చూసి నేర్చుకుంటాను
ఇక్కడ చిన్న పిల్లలు ఎవరు లేరండి స
ఉంటారంండి చూడండి మీ వర్క పిల్లలు ఎవరు ఉంటారు ఉండే ఉ
ఇ లేదండి నాలు గరేవరు న నా తెలుసుకోద
వస్తా రండి అప్పుడప్పుడు కస్టమర్స్ రారా
వచ్చినప్పుడు నేను ఉంచేస్తానండి వాళ్ళు వచ్చి నా నోట్లో తెరిచి ఏముంది అని చూడరు కదా
మీరు నమ్ముతుంటే అంటే ఏం తింటున్నారు అని అని అంటారు అప్పుడు ఏం చెతారు
వాళ్ళ మా మమ్మీ వాళ్ళు వాళ్ళ పిల్లల్ని కంట్రోల్ లో ఉంచుకుంటారులేండి
హ్మ్మ్ ఎంత ఉంచుకున్నా మాత్రం అంత సంగతులు
ఏమైతుందండి బ్బు డబ్బు ఇప్పుడు మీకు అల్ వంటలు వచ్చా అంటున్న
అల్లికల
హ్మ్మ్
ఆ అట్లా అట్లా వ చండి పర్ఫెక్ట్గా రావు
కట్టింగా వచ్చో అన్నప్పుడు అల్లేకలకి ఏంటండి
హ్మ్మ్ ఇప్పుడు బిజీషెల్ ెడ్యూల్ అండి నాదే
ఉ నేర్చుకోండి పర్లేదు యూట్యూబ్ లో ఎన్నో వీడియోస్ వస్తూ ఉంటాయి
ఓకే అన్నిడి ట్రై చేస్తా
సరే అండి మీ ఆయన వచ్చే టైం అయింది మీ ఆయనకి టీకాఫీ
ఇ కూడా కష్టం వచ్చినట్టుగా చూసుకోండి ఓకేనా
ఆ ఒక చిన్న పాబ వచ్చింది చూయంగా మడుగుతుంది
అది మంచియండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హెల్త్ చాలా మంచిది కాదు
ఓకే అండి థ్యాంక్స్ అండి కేర్ చూపిస్తుంది అందుకు నా హెల్త్ మీదన నా హెల్త్ మీద చూపిస్తుంద నా హెల్త్ మీద కేర్ చే నా హెల్త్ మీద కేర్ చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ మీరు నా హెల్త్ మీద కేర్ చూపిస్తున్నారు లేదా నేను తినొద్దు అని కోరుకుంటున్నారు నాకు తెలియదు మీ కూడా కావాలని అనుకుంటున్నారు తెలవదు
నేను మీ హెల్త్ గురించి చెప్తున్నాను మీ ఎలా తీసుకుంట ఎలాగడి పాజివ్ తీసుకుంట పాజిటి్ నెటివ్ తీసుకుంట
ఓకే